హలో
ఎస్తున్నావ్
ఏముంది ఏం లే నువ్వేం చేస్తున్నావు
ఆ తిన్నావా
తిన్న నువ్వు తిన్నవా
తిన్న తిన్న ఏం కురా
మాది పప్పు మీది
అవునా ఎక్కడున్నావు
నవ్వు యెడున్వు
నేను ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు నవుర్ లా
నా
ఆ మీ రూమ్లు ఉంటా మరి చికెన్ ఎక్కడ వండుతురు
నేను వండుతా
పొండక్క
వండస్తు అండస్ నీకు అండ రాదా
మాకు కొందరాదు ఎట్లాంతారకూడదుల ఏమో చెప్పెటోల్లే అంత అంతగానని చెప్పలే ఎవరు నేను ఎనడం
ఉహూ ఏముం అంటే అది ఏం ఉంటదు చికెన్ ఉంటుడు తెలుసా
ఎట్లా
నార్మల్గా సింపుల్గా ఉండొచ్చు ఇ టూ టై ఫస్ట్ ఆనియన్స్ టమాటా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు
ఉమ్
అంటే మన ఇష్టం ఆనియ ఇది టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు
ఆ
ఆ మళ్ళా ఆయిల్ పోయాలి
ఉమ్
ఆయిలు పోసి అది మనం పచ్చిమిరపకాయలు వేయాలి వేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంత న్న కొంచెం ఇట్లా ఉడికినట్టు తెలుసు ఉడికినప్పుడు తెలిసినప్పుడు ఇది చాలు టమాటా టమాటా ఉం టమాట ఏసి టమాటా ఉడికిన తర్వాత డైరెక్ట్ చికెన్ వేయ్యాలి
ఆ
చికెన్ వేసిన తర్వాత ఒక చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉడికినప్పుడు కారం ఉప్పు మసాలా ధనియాల పొడి ఇంకా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా హ్మ్ ఇవన్నేయాలే
హ్మ్
యేసి మళ్ళొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత లాస్ట్కు లైట్గా వేసుకుంటే చికెన్ మసాలా ఇంత గరం మసాలా వేసుకోవాలి. మళ్ళ పైన
మరి ఏమట్ర్రు అది వా వాటర్ పోయిందా మరి
ఆ అదే చెప్తాం కదా మనకు పులుసు కావాలనుకుంటనేమో అట్ల దగ్గర కావాలనుకుంటే కొంచెం ఆయిల్ పోయాలి. టమాటాలు అవసరం లేదు.
ఆ
హ్మ్ అదే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినప్పుడు కారం, ఉప్పేసిన తర్వాత అంటే అంతకుముందు కొంచెం ఆయిల్ వోయాలె చికన్లో ఉన్న వాటర్ ఉల్లిగడ్డలో ఉన్నది, టమాటాలో ఉన్న ఆయి వాటర్ అప్పటికి అందులో అయితాయ్ కొంచెం హ్మ్ గ్రేవి వస్తది
ఆ
హ్మ్ మా యం మనం కావాలనుకుంటె ఇంక పులుసు పోసుకోవాలి. ఇన్ని నీళ్ళు పోసుకోవాలి. వాటర్
ఆహా
హ్మ్ వాటర్ పోసుకుంటే ఇంక కొంచెం గ్రేవీ అయిద్ది ఫాస్ట్ గా ఏమో ఇంకా ఒక రెండు నిమిషాలలో కిందికి దింపుతా అనే మూమెంట్ లో కోత్మీరు పూదినేయాలి.
ఇయన్నీ ఇక్కడ దొరకదు. అమ్మమ్మ వాళ్ళు ఊరుకి పోయిర్రు. పెద్దమ్మ వాళ్ళు పండగా అదే ఒక్కన్నే ఉన్నా ఇంటి కాడా
హ్మ్
తెచ్చుకున్నావా అని చూస్తున్నా ఒక్కన్నే గని మనకు వండరాదాయే యూట్యూబ్ లో చూడాలి దాన్ని
ఉ హ్మ్ ఇప్పుడు ఇట్లా వండు, ఇంకో తీరాగా కూడా వండుకోవొచ్చు. ఉప్పు కారం ఫస్ట్ ఇంత ఒక పెరుగు ప్యాకెట్ తీసుకోవాలి. పెరుగు ప్యాకెట్ తీస్ ఇక్కడ మ్యాగ్నెట్ చేయాలంటే ఎట్లా ఆ చికెన్ లో పెరుగు పోయాలి. అందులోనే కారం, మస్ మసాలా ఆ దానియాల పొడి, ఆ మసాలా అన్నీ ఇప్పుడు చికెన్ మసాలా గారం మసాలా ఇవ్వన్నీ ఉంటాయి. కదా ఇవ్వన్నీ వేసి కలపాలి. అల్లం వే లి అల్లం మేశి కలపాలి. మొ మొత్తం ఇట్లా రెడ్గా అయి పోతే మొత్తం మ్యాగ్నేట్ ఎయ్యాలి. హ్మ్ చేసిన తర్వాత ఆ ఇప్పుడు టమాటాలు కావాలంటే టమాటాలు లేదంటే లేదు టమాటాలు ఇవి ఉన్నాయి. కదా హ్మ్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఆ ఇప్పుడు ఆ కలిపిందంతా పక్కకు పెట్టుకోవాలె పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ టమాటాలు ఇది ఉంది. కదా ఇది ఉడకంగనే అప్పుడు ఈ చికెన్ వేయ్యాలె ఏందంటే ఇప్పుడు మనం వేసిన కార్ ముప్పదన్ ఉంటయా అవేటియి ఆ చికెన్ కి మంచిగా ఇట్లా పట్టుకొని ఉంటాయి అన్నట్టు
అ
ఉ మంచిగా కట్టుకొని ఉంటే ఫాస్ట్ గా ఉడుకుద్ది ఉడకడం కూడా టేస్ట్ బాగుంటది ఉ సేమ్ ఇగ అట్లనే మళ్ళీ గ్రేవీ కావాలంటే గ్రేవీ పోసుకొని మరి ఏమ్ కోసు కొని ఇట్ల కట్టు ఉడికేము అ దింపేము అంట్ల కొత్తిమీర కొంచెం ఏ షేయాలి కొత్తిమీర పుదీనా దింపి తినాలి
అవునా ఏమో చూడాలి ఇయ్యల ఏమంటంటే ఇయ్యల మధ్యాహ్నం మా అమ్మమ్మలోల ఊరులై
ఆ
అంటే మా ఫ్రెండ్ గాడు ఓగాడు అల్ల వాడి ముంచే అలనే బయల ముంచిండు మునిగిండు ఈత రాదు వానికి
అయ్యో
ఒళ్ళనే మునిగిండో
ఉహు ఏం కాలే మరి
ఏం గాదు అంట చానచెప్పడికి తేటింటు
అంటే మీరు ఎవ్వరు కాపాలే
కాపట్దంటే ఒక అన్న పోయిడి కిందికి లోపబడి పోయి చాలా సేపటి తీసుకొని వచ్చింది కానీ అప్పటికే లాస్ట్ ఇగ ఇంకొక కొన్ని సెకండ్లు అనుకో
చనిపోవా
ఆ కొన్ని సెకండ్లు అయితే లాస్ట్ ముమెంట్ అన్నట్
ఆహా ఇప్పుడు ఓకేనా మరి
ఆ ఓకే ఊరు మొత్తం వచ్చారు దేబ్బాకి అప్పుడు పోల లకే
అర్ధం కాలే
అక్కడ పొలాల కాడికి ఊరు మొత్తం వచ్చిర్రు దెబ్బకి
అవునా
ఇ
ఉహు అరే రే
కళ్ళుకి అన్నిటికి పోతన్నాము మంచిగా రోజు ఎంజాయ్ చేసుతున్నాం
అవు అవునా మరి ఇప్పుడు అబ్బాయి అమ్మ నాన్న వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు
వాళ్ళ వ్యవసాయం వెతారు ఊళ్లనే
ఇప్పుడు అయితే ఓకే కదా అంటే మంచిగానే ఉన్నాడు కదా
ఓకే వాడు టాక్టర్ తోలుతాడు ఇప్పుడు
ఆహా ఈత రానప్పుడు ఎందుకు దిగిండు ఎట్లా పైకి గుంజుక రాంగనే.
వాడు నైన్త్ క్లాసు వాడు చల్ల తాగిందంటే వాళ్ళు పేదోళ్ళంట వాళ్ళ
ఉ
కళ్ళు తాగిండు ఇగా రేపు ఎట్లా రేపు ఏల్లుండి సెకండ్ సాటర్డే రేపు పండగ వెళ్ళి సెకండ్ సాటర్డే ఆవులేళ్ళుండి ఆదివారం అని ఇవాళ సెలవు పెట్టుకుంటా ఇగ స కళ్ళు తాగేసి వచ్ వచ్చిండు మేం అందరం ఉన్నాం ఆడనే లా అట్నే అలా ఫ్రెండ్స్ అందరు పోరగాళ్లు దిగమంటే దిగిండు ఖతం అళ్ళకె పోయిండు ఒక అన్న లోపలే దిగి తీసుకోని వచ్చిండు
అయ్యో అయ్యో అయ్యో అసల్ అసలా ఆ అబ్బాయి అల్లా దిగకపోతే అయిపోవు ఈత రాదని తెలిసినప్పుడు దిగికపోతే అయిపోవు
నోట్లో నోరు పెట్టి ఊదిండు ఒక అన్న ఆ కొంచం అట్లా అట్లా కన్ను తేరి ఇ భయం అందరికి అమ్మో మాకు అసల్ ఫుల్ భయం అయ్యింది
ఆహా మరి వాళ్ళ అమ్మ నాన్న ఎమన్నా అన్నారా
ఏముంది ఇప్పుడు వాడు వచ్చిన దానికి మనం వేరేటోళ్ళని ఎందుకు అంటర్రా
ఆ
వాడొచ్చిందానికి వేరేటోళ్ళని ఎందుకంటరు.
ఉ హు అదే నేనంటే మీరు ఎట్లా దిగనిచ్చారు ఈత రాదని తెలిసినంక కూడా
వాడు కొంచం తిటోడు ఉండే వాడు కొంచం తిటోడు లే వాడు కొంచెం తీటోడు లే
ఉ హు మరి నీకొచ్చా
నాకొం నేను అప్పుడెప్పుడో పోతున్నాను
చూసుకొని కొట్టరు ఈ ఎండాకాలం ఎవరికి ఈత వచ్చో ఎవరికి రాదో తెలవదు ఇప్పుడు ఏమైనా కూడా ఆడ మీరు లేకున్నా కూడా మిమ్మల్ని అంటరు మళ్ళ ఇంకోటి ఏందంటే మీరు అది దిగిర్రు అనుకో వానికి ఈత రానప్పుడు దిగిండు అనుకో వస్తడు మిమ్మల్ని పట్టుకుంటడు మిమ్మల్ని పట్టుకుంటే మీరు పోతరు వాడడు పోతడు తర్ ఇద్దరు పోతరు ఆ హ అసలు వాడన్నా చెప్పేదుండే నాకు ఈత రాదని
వాడు వాచ్చుచ్చని అని చెప్పిండు పోరగాళ్లతోనే
ఉ హు వచ్చు వచ్చని చెప్పిండ
అ
వచ్చని చెప్పిన వాళ వాడు చెప్పి ఉంటే వానికి క్యానో ఏదో కట్టి నేర్పియాలి నేర్పియద్దని కాదు కాని
వాడు చెప్పి ఉండాలిగా ఫస్ట్ వాడు చెప్పి ఉండాలిగా ఫస్ట్ చెప్పలే వాడు వచ్చు వచ్చు అన్నాడు
హు వేస్ట్ గా ఏందీ ఓడా లా బాయ నార్మల్ బాయ
నార్మల్ దే ఓడలు కాదు
ఉహు మరి ఇప్పుడు ఆలా అమ్మ ఆడ వానికి ఏమన్నాయితే ఇగా వాళ్ళ అమ్మ నాన్న మిమ్మల్ని అందరూ మొత్తం లొల్లి లొల్లి ఉండదు. ఆహ్ ఎట్లా ఉండు పానం పోతది. ఉమ్
ఉమ్
ఉహు ఇగా పోకు ఏం వద్దులే ఎవ్వరులేనిది చూసి పోంరి స్విమింగ్ పూల్ అటు పోంరి ఇగా మీ సైడ్ ఉంటది స్వి
ఇక్కడ ఎక్కడున్నాయి ఊర్లా స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉండవు కదా. మా కాడ ఏముంటది అంటే పొద్దున్న లేేస్తున్నాం వరి కోస్తారు ఇప్పుడు.
ఉమ్
మా అమ్మమ్మ ఊర్లో మామయ్య ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ మీన్నే పోతున్న. రోజు మామయ్యకు వరి కోత. వరి కోత మిషన్ పోతున్నం.
ఉమ్
తప్ప నిన్న వర్షం పడ్డది కాబట్టి ఇక్కడ ఈ రోజు వరి కొయ్య రాట్లేదు. అందుకే ఈతకు పోయినం మల్ల. మధ్యాహ్నం ఎండ కొడుతుంది.
పోరి పోరి పోవద్దు అంటలే గాని చూసుకొని పోరి మంచిగా ఉండుండ్రి. ఇట్లా ఈత రానోల్లని తీసుకుపోయి ఉత్తిగానే అల్లేసి వానికి ఏమన్నా అయితే మళ్ళ మీకు బాదనం అదంతా. వాళ్ల పేరెంట్స్ బాధపడుడు. వాన్ని అడుగుంరి ఫస్ట్ ఎవరి నన్న తీసుకుపోయినా కూడా నీకు వచ్చా రాదా అనీ కొత్తోని తీసుకుపోతే అడుగుంరి. అడిగి రాదంటే క్యాన్ ఏదో ఒకట్టి నేర్పి ఇయుర్రి అంతేగాని ఎట్లయినా మీతోటి ఒక పెద్దోడు ఉండాలి. మీ చిన్న చిన్న వాళ్ళ ఉండోదు ఎరైనా ఒకరు పెద్దోళ్ళు ఉంటే ఏం కాదు.
ఇంకా అన్నప్పుడు అక్కడ గొర్రెలుగాస్తుండు కాబట్టి అన్న ఉండు లేకపోతే అన్న కూడా పోలే.
ఉమ్మ్
పా పక్కన గొర్లు ఉన్నాయి.
ఉహు
సమ్మర్ కదా ఇప్పుడు పొలాలు కోసిండ్రు అన్ని. అన్నం వేస్తారు బాట సుట్టూ.
ఉహు
సాప్పున దిగిండు తీసుకొని వచ్చినం.
ఏదో ఆ అన్న ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ పిల్లగాడు బతికిండు వచ్చిండు. అట్లనే ఎవరు పెద్దోళ్ళు లేకపోతే మీరు మీరు మీరు ఎవరన్నా దిగినా మిమ్మల్ని గుంజుతాడు. మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నాడు. అంటే మీరు కతం వాడు కతాం.
ఏమో నేను పోనిగ ఆయన నా పని నాకు వాళ్ల పనులకు
ఉమ్ ఎందుకు వద్దు నీ పని నువ్వు చూసుకో పొలం కోస్తుండ్రు అంటున్నావు కదా పొలం అయిపోయిన్నాక. ఎవళ్ళు లేనిది చూసి ఎప్పుడైనా. చిన్నగా పోయి కొట్టు అంతా కొట్ట బుద్ధైతే. ఎవలు లేనిది ఒక్కనివి ఇద్దరు పోయి కొట్టుండ్రి ఈతకు. వచ్చినళ్ళు ఇట్లా ఈత రానోల్లని తీసుకపోతే ఆండ్ల్ పడితే ఏమన్నా అయితే మీకు బదునం.
తీసుకుపోను నేను ఎవరని తీసుకుపోను నాదేదో నేను చూసుకుంటాలే.
ఉమ్ అదెలె గని సుస్సకొర్రి పొలం అయిపోయినంక మంచిగ కొట్టిండ్రు గని ఇట్ల ఈతరానోళ్ళనీ పట్టుకపోకుంర్రీ పట్టుకపోయినా క్యాన్లో అవో ఇవో తీసుక పొంర్రి.
సరే.
ఆహ్ సర్లే మరీ.
సరే బాయ్